హలో అండి నమస్తే తరం
ఆ శుబోదయం అండి బాగున్నరా
బాగున్నాం అంటె మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారు
ఏ ఏం లేదండి ఇప్పుడే లేసాము
హ్
ఏం చేస్తున్నారండి మీరు టి తగిర్ర
ఆ ఎం తగారు హలో
ఆ
మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. హలో
ఇప్పుడు ఓకే నా
ఆ ఇప్పుడు కొంచెం ఒకే
చెప్పండి ఏం చేస్తున్నారు ఏం చేస్తుంటారు.
ఏం లేదండి ఇప్పుడు ఈరోజు ఇంట్లో పని చేస్తూ ఉన్నాను మీరేం చేస్తున్నారు
లేచను మార్నింగ్ లేచి వాకింగ్కి ఏళ్ళి వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి కసేపు రిలాక్స్ అయిదా ఇప్పుడే ఉన్నాను
వావ్ ఇంత ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయిందా అండి మీది
అ
హలో హలో